ఆ వినపడతాంది గా మంచిగనే ఆ ఆ
ఏంజెత్తాన్నవ్ అక్ ఏం లేదక్క ఇక అసలు ఈల మస్తు నిద్రమబ్బు ఉన్నది రాత్రి అది జేయబట్టి
అసలు ఏం జరిగింది రాత్రి
మామూలుగా డోరు మేము బయట పడుకున్నాం కరెంట్ పోయిందిగా కొద్దిసేపు పు పడు కొన్ని మల్లి కరెంట్ రాగానే ఇంట్లోకొచ్చినాం వచ్చేటప్పుడు ఏమైందంటే దాన్ని మా ఓడు తీసేటప్పుడు ఇంట్లో పోయటప్పుడు వాడే తలుపు తీసింది మొత్తం తీయలే గింతంతా ఉంచిండు దానికి అంటే దానికి బయటకి వచ్చుండదు అది మేమి లోపలికి వచ్చి ఇన ఏసిండు డోర్ అట్నే ఏసిండు అదేమని జాయింట్ అయింది ఇట్లా ఇటు డోర్ ఇసరిక అది జాయింట్ అయింది. అయింది వత్తది మామొ మాలుగా అసలు అయితే వచ్చేది మా డోర్లు ఇంత ఉందిని ఒకసారి బా అది కొంచెం తాగినప్పుడు ఆ డోరు ఈ ఒక డోర్ బిగిసుకపోతది ఒక డోర్ ఇట్లా ఎనుకకు పోతది అన్నట్టు ఇది బిగిసుకపోయింది ఇది బిగిసికపికరాదు ఇంకా టైట్ అయింది అసలు గంటకి ఎక్కువ మా పెద్దబావకి చేసి మా అత్తమ్మొళ్లకి చేసినాం మీకి చేసినా ఎవ్వరు ఎత్తుతలేరు ఫోన్లు ఎత్తకపోతే ఎత్తకపోయింది తెల్లారినంక ఎవరైనా ఎత్తేచోళ్లు కానీ మీ అన్న బాత్రూమ్ అంటాండు మీ అన్న కొంచెం షుగర్ కదా ఇగ ఆప్పుకోలేడు కదా ఇ అసలు చేసి చేసి అక్కడ మీకు చేసినా మీరే చేస్తలేదు చింటుకి చేస్త చింటు ఒచేసి డోర్ తీసిండు
అబ్బా అయితే నాకు ఫోను వినపడిందా అసలు ఫోన్ ఏనా అన్న ఆలోచనల పడుకున్నా రింగ్ అస్ ఆ మంచి నిద్రలో ఉంటాం కదరా
అవును నేనైతే ఫోన్ అత్త సల్ ఒక్క రింగకే ఏ తుతా మా భావ ఒక ఐదు ఆరు సార్లు చేసి నిన్న మా పెద్ద బావకు ఫోన్ ఒకాసారీ ఎందుకు ఒకసారి చేసినా నేను నీకు ఒకసారి చేసిన ఐతే ఇగ చింటూ చింట డబ్బాయిలు నేన్ ఫోన్లు తొందర పక్కనే పెట్ కదానికె చింటు కు చేస్ ఆ అనే ఇగ ఫోన్ చేసి వచ్చి తీశిండు పాపం ఆ అబ్బాయి
ఆ తర్వాత నేను చూసి అరే ఫోన్ సరే ఉష్ చేసినట్టుంద ఏంద అని మళ్ళీ చేసినా అందుకే ఇగ
ఆ నువ్వు మళ్ళీ కొసేపటికి చేసినవ్
ఆ కాసేపటికి ఎందో రింగ్ అసలు ఫోనా కాదా అని మళ్ళ ఆలోచనలో ఫోన్ చూతే మిసుడు కాల్పడి ఉంది
అదయింది ఇక రాత్రి అట్ల దమ్ము లెసినా పడుకుడి సరి కరెంట్ ఒయచ్చేసరికి పదయింది ఇగ నిద్ర సరిపోలే కొద్దు రాసి క్ర సోమవారం రోజు తొందర లెసిన జతది కరకొ పిల్లలు వచిల్లు ఇక్కడ ఎవరు లేరు డాతో పిల్లలు వచ్చిళ కానీ ఇక్కడ పక్కన మేనత్తతోలిల్లు వాలింటికి వెళ్లిళ్లు వాళ్ళిద్దరు
ఆహా
ఇక కొంచం నిద్రమబ్బునది మా తిన్నరా అక్క
తినలేదురా ఇంత ముందే వచ్చిన ఒచే సరికి పన్నే పదకొండున్నరా పావుద్ ఒక పన్నెండు ఐతదమ్మా ఎండకి సచ్చిపోతానం
అవునా
పని అంతా అలసట అనిపిస్తలే గాని పొద్దున ఆరు ఆరు పది నిమిషాలకు బయలుదేరుతన్నం ఇంట్లో నుంచి ఆరు వచ్చేసరికి పన్ పన్నెండు పావుదక్క పన్నెండు పదకొండు నర అయితాంది ఒకొక రోజు
అవునట పదకొన్నర పనేండు ఐ
పన్నెండు ఐతంది వేడి ఎండంతా మా మీదనే పోతంది వచ్చేటప్పుడు ఐతే
అవునట అదే అంటాడు మస్తు అలిసిపోత
మస్త్ అలిసి అసలు అన్నం తిని పండు అన్నందిని పడు కుంటేరా అసలు లేవ బద్ది కాట్లేదు ఇక ఆ కూలర్ కా నుంచి చల్లగా
అవును అట్నే ఉంది అందరు
మస్తు ఇబ్బంది ఐతంది ఏమో ఈ ఒక వారం పోదాం అన్న పోవద్దు అనుకున్నాం గానీ ఈ ఒక్క వారం పోయి బన్ చేద్దాం లె అని మళ్ళీ ఆలోచన వచ్చింది
ఇప్పుడు అక్కడేనా ఈ వారం మారతా అన్నదో కనీ
ది మారవాలేదురా అక్కడే పెట్టింది కావచ్చు ఇంక మార్చేది అయితే మార్చేది ఎప్పుడో
అవునా
మారవదు కావచ్చు అక్కడే పెడుతది కావచ్చు నెక్స్ట్ ఇతే డిమాండ్ ఇట్ కుమ్మరుకుంటకి ఇత్తద అని అంటాండే
అదే ఈ వారం గుమ్మరుకుంటా అనే అన్నారు అందుకు అంటున్నా
ఆ కుమ్మరికుంటకు ఇంగ సైలెంట్ గనే ఉందంటే అ టే ఇంగా రేపు ఒస్తే దెలుస్తది ఇయాల రాలే ఆమా
అయన మల్ల వారం ఈ వర్క్ నడవదు వానలే బడు తై ఇంగ జూను ఫస్ట్స్ అసల్
ఎడబోతవ్ మర్శ్
అసలు ఎ అసలు ఎప్పుడైనా మే పదిహేను స్టార్ట్ అయితయ్ వానలు అట్లాంటిది ఇగ జూన్ ఫస్ట్ గూడా స్టార్ట్ తెగాలె వానలు జూన్ పది కల్ల స్టార్ట్ అయితయ్ వానలు ఇ సారి కొంజె లేట్ బడాలట మన్ జూన్ మరి వారం వర గింజ నడపోదుము జూన్ పది వారం
ఆ జూన్ పదికి నాటేది పత్తి గింజలు
నాటేది మరి అట్లాంటిది ఒక్కొక్కరు పత్తి కట్ట గూడ వెట్టిరు అంత గోరంగ ఉంది శేన్లల్ల ఊమ్ వానలు బడుతులే గా తేనా నిమ్మతంగరు ఉన్నారు ఎక్కడోల్లా
రోహిణి కార్తె అంటరా ఈ వారం సండే వరకు రోహిణి కార్తె ఇదే ఎండలు ఉంటయ్ ఇగ
ఆ ఎండల్ ఇదే
ఇదే ఎండలు ఉంటయ్ దీ ఆ గొంతు ఎండిపోయినట్టైతాంది ఎండక్ ఆడ మంచీళ్ దీసుకపోతానంలే గాని అసలు వడగాలి వేడి అ చెట్లల్లో
చల్ల గొత్తలేదు బయట వాతావరణం చల్లగ లేనప్పుడు ఎంత చెట్
ఎంత చెట్ల కింద కూర్చున్న ఏం లాభం ఓపెన్ ప్లేస్ ఆయే వేడి శెగ ఒత్తాంది
ఎంత మంది వోతాళ్ళు
ఓ వాళ్ళు బానే ఒత్తాండ్రా లంబడోళ్ల్ళు హూ ఒత్తాండ్రు ఒక యాభై నలభై మంది దాకా వాళ్ళు
ఊ
మనోళ్లు ఎవ్వర్ లేరు ఇయాల బాలకృష్ణ పెద్నానా నేను మేరోళ్ళ పద్మ సత్తిరెడ్డోళ్ళ పెద్దమ్మ ఒత్తాంది
ఉ
ఇగ మన అన్నా యే ప్రసాద్ అన్న గూడ రాలేదే
ఆ బబ్బున్ తీసుకొని కాలేజీక్ వోయిండు
కాలేజీకి పోయిండా
ఆ కాలేజ్లో ఏ సీటు కోసం అంట వెళ్ళిళ్ళు, అంటే మాదె ఎగ్జామ్ రాసిళ్ళట మరి వాళ్ళేందో రమ్మన్నారు పోయిరు.
ఆహా అదే మా ప్రసాద్ అన్న రాలే ఏంటా అనుకున్న నేన్ గూడా
ఊ ఆలే ఎవ్వర్ లేరు ఇగ అక్క లేదు ఈల్లు వేములా వాడేవా ఇది మీ అన్న గూడా ఉ అ అనే అన్ అన్నాడు పొద్దున కడుపు నొత్తాందట ఈ మధ్య ఇపు మరి ఉండరాదనే అన్నా అన్ అంటే ఇగ పోతలే ఇంటి కాడ నేన్ జేత్తాను మళ్ళ ఉండమనే అన్నా నేను రెండు మూడు సార్లు చెప్పిన్
ఊ
చెప్పొచ్చా అన్ని ఆయనకు
అదేలే
ఆ చూయిస్తా ఇగ కొంచెం ఇంకొకసారి చూత్తా మనం గార్ ఎం పి కాడ దెచ్చుకున్నడు ఇగ ఇయలా మందుల్ దెమ్మన్ నాకు ఇచ్చిండు చూసి ఒకసారి చూస్ మళ్ళా తీసుకెళ్త మన్షి గోరంగ అయ్ ఆండ్ బక్కగ అయితాండు అన్నం దింటలేడు సరి ఏ మందులు షుగర్ బే పీ నా షుగర్, బిపికి ఎప్పుడు చెకప్ చేయించుకోని వాడుతాడు కానీ, గ్యాస్ నొక్కొస్తాంది కడుపులో
మరి వరంగల్ పోతే అయిపోయా గదా మళ్ళీ ఒకసారి
పోతా తీసుకపోతా ఇప్పుడు వినడు ఒక్కసారి ఆయన బయట చూయించుకున్నాక ఆయనకు తగ్గుతాలేదు అప్పుడు ఇంటాడు లేకపోతే మనం పోదామన్నా వినరు. చెప్పి చెప్పి నా. నోరు పోతాది తప్ప కదిలే రకం కాదు ఆ రకం మళ్ళా ఎప్పుడో సీరియస్ అయితా అప్పుడు కదులుతాడు మళ్ళా.
అదేలే
ఒకసారి రండు సార్ల్ కి ఎందుకు సీరియస్ కావాలని నేను చూస్తున్నా.
మ్
ఆ దానికి తోడు అంబారు ఎత్త్తడు అరుగుదల ఉండదు అంబార్ కు సరిగ ఇప్పుడు తాగుడు అయితే తాగుతా లేడు కానీ అంబార్ మహాడేంజర్. తెలివని రోగాన్ని బయటకు పెడతాది. ఏడ క్యాన్సర్ పుట్టేది కూడా స్టేజ్ మీదకి వచ్చేదాక తెల్వదు. మందు కంటే డేంజర్ క్యాన్సర్. మందు కంటే డేంజర్ అబ్బా మందు తాగడు ఇంక తొందర కోల్ కోరు మందు తాగి కొంచెం అన్నం కడుపు నిండా అన్నం తింటే ఏం కాదు. అంబారు మహా
మస్తు తింటాడు మీ అన్న అయితే. అసలు చెప్పి చెప్పి నా నోరు పోతాంది
మీ అన్న నాముందర తినరు గాని సార్ సారు బానే నేను అక్కడ కూడా చూస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఎస్తానేఉంటాడు.
ఏస్తాడు ఈనైతే బాగా తింటాడు. నాముంగటనే తింటాడు. ఇంకనైతే ఇంక చెప్ నా నోరు మూసుకుంటాను అని నన్నే తిడతాడు ఘోరంగా. ఇంక అంతే
ఏయ్ ఇట్లాంట వాళ్ళకి చెప్పడం వేస్ట్.
ఇంక అందుకే నేను వదిలేసినా ఎట్ల జరిగేది అట్లా జరుగుతుంది ఏం చేస్తాం మరి ఇక విననప్పుడు.
అంతే ఏడుకి ప్రాప్తాది. కాదు భాషలు బాధ పక్క కొవిడ్ ఏ వీళ్ళు హాస్పిటల్ పడితే మూల కు పడితే చేయలేక పెట్టలేక మన ప్రాణానికి వస్తాది ఏదన్నా పక్షిపాతం లాంటిది వత్తే ఆగం ఇంకా వీల్లాంటి పక్షపాతం లా లక్షణాలు ఇవన్నీ ఎక్కువ ఇట్లాంటి ఈ అంబారి లాంటివి ఎక్కువ. బాగా వాటి మీద ప్రభావం పెడతాయి. మెదళ్ల మీద క్యాన్సర్. చెప్తే వినరు అర్ధంగాదు ఏ ఇంత తాగినోడు మీకేం తెలుసు అని మాట్లాడతారు. అమ్మా ఇలాంటి వాళ్లతో తీసుకున్నాను నీ అసలు అంటలేను తగుతాలేదు లే. అంబారు కూడా అన్నాను నేను పో మళ్ళా తాగొచ్చినాడు ఏ స్టార్ట్ చేసినాడు.
కొద్దిగా నిమ్మలంగానే ఉంటున్నట్లు తాగుతాలేడు గదా
తాగుతాలేడు తాగుతాండే వాడుగాని అంటే ఈ మధ్య తాగుతాలేదు అప్పుడు తాగిండు కదా అప్పుడు గోదావెం చేయలేదు. ఒకటి రెండు సార్లు
ఏమోలే అట్లా గొడవ చేయకుండా సాయంత్రం ఓ నైన్ టీ వేసుకుంటే ఏ బాధలేదు
రోజు కూడా ఏం తగుతాలేదు ఎప్పుడో సాధకు ఒకసారి తాగుతాడు కాని నేను సైలెంట్ గానే ఉంటాను బావ ఎప్పుడోకసారి
ఇక అంతే మరి ఇక అన్ని పట్టించుకుంటే ఇక మరి ఊకే అన్నింటికి గొడవలు అవుతా ఉంటాయి
అబ్బో వద్దు మరి మెదడు మనకు బాగా డిస్టర్బ్ అయితారు మరి బాగా డిస్టర్బ్ అయ్యిద్ది మనం కూడా బాగా డిస్టర్బ్ అయ్యిద్ది.
అబ్బా డిస్ట్రాబెన్స్ అంటవా తక్కువ ఉంటాద అది హ ఏం చేసినవు వంట ఏం చేసినవ్ కూరా నిన్న గట్ అత్తమ్మ కాడికి పొయ్ కోడిని కోసుకొచ్చుకున్నామని చెప్పలే ఇంకా అదే ఉంది చికెన్ సాయంత్రం చే స్తేదన్నా
నేను ఇయ్యాల సోమవారం కదా ఆలుగడ్డ కూర వండిన
ఆలుగడ్డ చేసినవా
ఆలుగడ్డ కొంచెం నీళ్ళు పోసి మసాలా టైప్ కూర లెక్క వండిన పొడిపోడి ఉంటే తినబుద్ధి అయితలేదు ఎండకు హమ్ ఉడక పెట్టి పోసి కొంచెం నీళ్ళు పోసి కొంచెం మసాలా వేసి దగ్గర కడయే
హా హా ఓన్లీ అలా ఉంటారు తొమ్మిది పదింటప్పుడు ఫోన్ చేస్తే అయిపోలేదన్నారు దర్శనాల కానే ఉన్నామన్నారు
ఏమోఇగ నేను చెయ్యలేదు నాకు పొద్దుట నుంచి ఆగమే పనిలాగా సోమవారం పక్కబడ్డని
సీన్ చేసిండు సీన్ చేసిండు ఆడ ఆ చేసిండు అల్లాయడదాక పోయిర్రన్నడు హ హ స్టిల్ చూసి ఇండో ఇటు పాలక్షణ పెద్దామె ఆ
తొమ్మిదింటి వరకు దర్శనం కాకపోవుడేంది
తొమ్మిదింటప్పుడు ఉన్న గుళ్లోనే ఉన్నామని అన్నరా తొమ్మిది ఎనిమిదిన్నరా తొమ్మిది అయితాంది
అదేంది పొద్దున్న నాలుగింటికె లైన్ కడతారుగ
జనం ఫుల్ ఉన్నరంటా అసలు
అవునా
మస్తు మంది ఉన్నరట బాగున్నరట అట అంటార్రు సురేష్ అన్నే అన్నడు మస్తు జనం ఉన్నారని
ఇయాళ రాత్రికి వస్తారు చేర తరువాతి ఏ రాత్రి కో ఏ అర్థరాత్రి కో జేరుత్తరు నాకు తెలసి ఈలెక్క
చేసి వత్తరు ఇంటికి
ఆహ వత్తరు కానీ ఏ అర్ధరాత్రి ఇక వంట చేసుకుంటరో చేసుకోరో ఆ కోడిని కట్ చేసి ఉన్నయంత తిని బయలు దేరుతారు నాకు తెలిసి
ఆ ఇంత తిని వండుకుంటే వండుకుంటరూ లేకపోతే ఈడ వచ్చి వండుకుంటారు ఇంగ
అంతే ఏముంది
అంతే ఏ ఏమో ఈ ఎండలకు కూడా కష్టమేరా అమ్మో బయటికి పోతే
మొన్న కాళేశ్వరం మీ బావ పోయి వచ్చిరు అమ్మా
అసలు మస్తుంది మాకైతే మంచిగా అనిపించిందిరా లే సాయంత్రం పూట పోయినాం మేం పొద్దున పోలేదు
ఆ
సాయంత్రం పోయినా మూడున్నరకి ఇక్కడ నుంచి
పొయ్యి
పొయ్యి నైట్ పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి
ఆ నైట్ అక్కడ ఉండలే రిటర్న్
ఇంకా వెహికల్ కాబట్టి ఇంటికి వచ్చిన ఇంక ఏం చే మొత్తం అక్కడ ఉండి అంతా అయిపోయింది మంచిగా నది స్నానం అయిపోయింది హారతి చూసినము దర్శనం చేసుకున్నాం అయిపోయింది
అంతే
భోజనాలు కూడా పెడుతున్నారు మంచిగా భోజనాలు కూడా అందరికి భోజనాలే ఫ్రీ
భోజనాలు మాగా పెడుత మొన్న మా మరదలు పోదామన్నాది కానీ రాత్రి పోయి అక్కడే ఉండుడు అన్నది అబ్బో ఈ ఉండడం అని సప్పుడేకా ఊకున్నా
అన్ని ఫ్రీనే వాటర్ ఏ ఎక్కడంటే అక్కడ కూల్ వాటర్ ఉన్నాయి బాగుంది కాలేశ్వరం ట్రిప్పు
ఉమ్
కాదా వేకిల్
పోవాలనుకున్నాను అది క్యాన్సిల్ ఎందుకు ఏమైంది
ఆ
ఏమైంది వెహికల్కి ఏమైంది
ఆ వెహికల్ ట్రిప్పు మంచిగా ఉంది అంటానరా
ఆ
ఆ ఇగ కొంచెం ఇరకటంగా పోయినాం అంతా ఏం లేదంటానా
ఆ సరే స
సరేరా మరిగా
ఆ కానీ కానీ టైం కానీ టైం కానీ అదే కట్ అయ్యిద్ది కానీ మాట్లాడు అయితే కట్ అయ్యిద్ది
అవునా
ఆ అయితే అది కాదు గాని ఇప్పుడు ఎవరెవరు పోయిర్రు కాలేశ్వ రాధికక్క ఒళ్ళు మీరు శోభక్క ఒళ్ల
ఆ
రాధికక్కోళ్ళు నలుగురైన్రా ఎవరు
ఉమ్
ఆ వాళ్ళిద్దరు
గోలు మీ
లత అమ్ములు